ఆ
హలో
చెప్పు
ఎం చేస్తున్నావ్ బావున్నావ?
నే ఉన్నాను బావున్నా
ఆ నేను చాలా చాలా బావున్నానండి ఏం చేస్తున్నారు మరి?
ఏ పడుకుందాం అని ఇలా పడుకున్నాను. మీరు కాల్ చేశార అని చెప్పండి చెప్పండి భోజనం చేశారా?
ఆ అయిందండి నేను సెవెన్ థర్టీ కి కంమ్ప్లీట్చేసాను తిన్నారా మీ తిన్నారా మమ్మీ, మీ డాడీ అందరు?
అవును తిన్నామండి మేము కూడా తొందరనే తింటాము ఊర్లో కదా. ఏ తొందరే సెవెన్ సెవెన్ థర్టీ కే తినస్తాం మేము కూడా
మాది కూడా ఒకడే అండి మాది కూడా పక్క పక్కన విలేజే పెట్టుకుని ఏదో మే ఇలున్నట్టు మాట్లాడతారు కదండి
అదే అంటున్నాం మీరు అయినా, మేమైనా గదే టైం కు తింటాం ఇక్కడ అంటున్నాం షడ్యూల్లో అయితే లేట్ ఎనిమిది తొమ్మిది పదింటికి కూడా తింటారు. పన్నెండింటికి కూడా తింటారు మనకు అట్లా ఉండదు కదా ఈడ
ఎంతైనా పల్లటూరు అలవాట్లు వేరు గదండి అన్ని ఆరోగ్యకరము. ఏమైనా అలవాట్లు ఉంటాయి నైట్ తొందరగా తింటారు. తొందరగా పంటారు మా తొందర లేస్తారు యాక్టివ్గా ఉంటుంది.
అంతేగా మళ్ళా పొద్దున్న లేస్తే ఏదో ఒక పని చేసుకుంటారు అని ఖాళీగా అయితే ఎవరు ఉండరు మాక్సిమం.
అవునవును మనకి ఎక్సైల్ విక్సైల్ ఏం అవసం ఇష్టం లేదగా అండి అందరికి పొలం పనులు దానికి దీన్ని తిరిగడానికి అదే మస్తు అయిపోతుంది ఎక్సర్సైజ్ లాగా
ఎక్సర్సైజ్ కానీ ఎక్కువ అయితది. ఇంకా దానికి అలిసిపోయిం అనుకుంటామా ఎక్సర్సైజ్ ఎస్తన్నానని అలిసిపోదాం అసి స్తామానే
అవునవును అందుకనే అమ్మాయిలయినా, అబ్బాయిలయినా మనం పల్లెటూలలో అంత స్ట్రాంగు అక్కడ వాళ్ళు జిమ్లు చేసినా అంత ఉండలేరు.
ఉమ్ నేను రీసెంట్గా ఒక వీడియో చూసినాను అన్నటు ఇన్స్టాగ్రామ్ ల
చెప్పండి చెప్పండి ఏం వీడియో అది?
అంటే ఒక ముగ్గురు జిమ్ పర్సన్స్ వస్తారు. ఒక ఆయననేమో ఇట్లా ఈ మేస్త్రి పని చేసెటోడు ఉంటాడు అక్కడ ఉన్న సిమెంట్ బస్సాలన్నీ ఒకటి ఇట్లా ట్రాలీ ఇలాగా గుంజుకావవి దుబ్బకావొయేది ఉంటాది కదా హలో
అవున అవును చెప్పండి కంప్లీంట్ చేయండి మీరు కంప్లీంట్ చేశని నేను మాట్లాడతాను.
పర్సన్స్ ఏమో దాని లేపలేకపోతారు కానీ అక్కడ పని చేసటయన ఏమో దాన్ని దబ్క పోతాడు సింపుల్గా
అవును నేను కూడా ఇలాంటిదిలే చూశాను గానీ మీరు తప్పు చెప్తున్నారు అనుకుంట అయితే జిమ్ చేసి పర్సన్స్ పై నుంచి చూస్తారనమాట అయితే అక్కడ స్టీల్లో కిందికిడ అన్లోడ్ చేస్తుంటారు అక్కడ ఒక పర్సన్ ఉంటడు అ అన్ బాడీ ఎం ఎంతో స్ట్రాంగ్ ఉంటది అంటే జిమ్ చేసినంక జిమ్ చేసే పర్సనికి కూడా రాని బాడీ ఉంటది అది జూసి షాక్ అయితారు అనమాట
ఆహా మీరు చూసిన వీడియో అది కూడా చూస్తానండి కానీ అది ఇ కొంచెం బ్రేకులో ఈ రాడ్లో దగ్గర చేసే పని గురించి చెప్తున్నారు మీరు
అవునవును ఎంతైనా నాచురల్గా ఫామ్ అయిన బాడీ ఆ జిమ్ లో చేసిన బాడీకి చాలా డిఫరెన్ట్ ఉంటది అవి రెండు రిలిజస్ బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు
ఆ అంతేకాని బాడీ ఫామ్ అయితేనే స్ట్రెంత్ ఉంటదని కాదని నేను చెప్తన నేను చూసేలా ఆయన స్ట్రెంత్ అంటే బాడీ ఏం ఫామ్ దు బట్ ఆయన స్ట్రెంత్ ఉంటది ఎందుకంటే ఆయన ఎప్పటికి అదే మేస్త్రి పని చేసుకుంటా సిమెంట్ బస్తలుయిన అన కల్వా టైపనేయ్
చదువుకున్నల్లో మజిల్ మెమరీ అంటాం కద సో వాళ్ళ ఆక్చువల్గా మజిల్ అలవాటు అయిపోతుంది ఈ స్ట్రాంగ్ డం దించడం అది ఆటోమేటిక్గా వాళ్ళ వర్క్ కాబట్టి వాళ్ళకి అంత హెవీ వెయిట్ అంతేది
అంతే కదా మన నాన్నని తీసుకున్నా కూడా వాళ్ళ జిమ్ బాడీ ఉండది అయిన గూడ వాళ్ళు బరువులు ఎత్తగలుగుతారు కదా ఈ వయసులో కూడ ఎత్తగలుగుతారు
అవునవును ఒకప్పుడు అయితే మా నాన్న యాభై కిలోల బస్స్తా ఇలా తీసుకుని వెళ్ళిఫోటోడు
ఉమ్ మరి అంతే కదా ఎవరి తండ్రులయినా ఊళ్ళల్లో ఉంటున్నారంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అంత స్ట్రాంగ్ ఉంటరు అంత స్ట్రెంత్ ఉంటది
అయినా కరెక్ట్ గా ఇ ఓపెన్గా మాట్లాడుకోలంటే విలేజ్లో ఉండే అలవాటు వేర్ కదా తినే తిండి తిరిగే అలవాట్లు ఉండే అలవాట్లు గాలి అసలు ఆ దానికి దీనికి పోల్చుకుంటే ఎన్ని రెట్లు బెస్ట్ అసలు పల్లెటూరు అనేది
అంతే కదా సరే అక్కడళ్ళు కూడా పొద్దున్ లేసి పాలు తాగుతారేమో సిటీలు ఉండేటలుగా నా స్వచ్ఛమైన అనైతే ఉండదు కదా నమ్మకం ఉండదు కద
నమ్మకం ఏంది అది విషం అసలు అసలు ఉన్న పాలేన్ని అది తాగే ప పాలెన్ని అస్ అసలు అంత విషమ అండి ఆ ప్యాకెట్ పాలు మొత్తం
లీటర్ల పాలు ఎక్కడ ప్రొడ్యూస్ అయితున్నయో కూడా అర్థం అవ్వట్లేదు
అదే వచ్చే ప్రొడ్యూస్ అయేదేమో వంద లీటర్లు అయితే వాళ్ళ చేసేది రెండు వందల లీటర్లు అయితుంది మిగిలిన వంద లీటర్లు ఈవడుకొ వస్తే కూడావ అర్థం చేసుకుంటలేదు
ఉ అదే ఆలోచించాల మనకైతే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి కదా అసలు పాల పాకెట్నే మాటనే ఉండదు ఊర్లల్లనైతే
అ అవునవును మనకు డైరెక్ట్ కేంద్రంలో దొరికితే లేకపోతే డైరెక్ట్ బార్లు వెండి మనం మన పక్కటున్నళ్ళు మనకే ఇస్తరు మనకే పోస్తరు డైలీ డైలీ
ఆ మాకైతే ష్టం కూడా లేదు అండి మాకే బర్రెలు ఉంటాయి కాబట్టి మాకు లీటర్ల లీటర్ల పాలు ఉంటాయి కాబట్టి చ్చమైన పాలు పెరుగు తింటాం అన్నట్టు
ఉండే అండి మా గూడా నేను చిన్నగ ఉన్నప్పుడు స్కూల్లో ఒక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు మాకు కూడా భార్లుండే కానీ ఒకటి చనిపోయింది దాని తర్వాతము ఎమోషనల్ గా మా వాళ్ళు బాగా లో మస్త్ ఏడిస్నండే అప్పుడు తర్వాత ఒకొ దుడ్డు చచ్చిపోయింది తర్వాతకి మా వాళ్ళకి కాలేదు తట్టుకోవడం అందుకని ఇక మిగిలిన ఒక దన్న పోతుని రెండు ఎడ్లు ఉంటే అమ్మేసుకునం అప్పుడే
అవునా మరి కొంచెం ఉండ్నికి ఎట్లనే ఉందండి ఎందుకంటే ఏదైనా చేస్త స్తున్నా అంటే అందులో అవి అనపడం ఈవెన్ మనుషులమే అనపడం అనేది కామన్ మూగ జంతువులు అవి అనుకోకుండా ఉంటాయి మావి కూడా మేము ఎన్నో సంవత్సరాలు ఎంచుకున్నా బ్రలు ఎన్నో అయాచిపోయినాయి అట్లని బర్లో పెంచుకోవడం మానేస్నామ
పల్లెటూళ్లలో చాలా మంది అంటే ఫ్యామిలీ లాగా టక్ చేస్తారు కదా అందుకే మా వాళ్ళు చూసుకోలేక పోయదిేగా అందుకనే అప్పుడే తీసేసారు నాకు చిన్న ఉన్నడుందా అర్ధంకాలే పెళ్ళయానే గుర్తున్నావారకైతే చెప్తున్నా
మాకు కూడా అట్లా జరిగినయి కొం చాలా వరకు చనిపోతాయి ఎందుకంటే అయటికి ఏం రోగం వచ్చింది అవి చెప్పుకోలేవు కాబట్టి మనం ఏవో ఇచ్చ ణలు ఇస్తాం గాని అవి తట్టుకోలేక అవి కొన్ని అచ్చిపోతాయి ఏ బాధ అనిపిస్త సో రెండ్మూడ్ రోలు బాధపడతారు మళ్ళీ గంతే మన అట్లా అన్న మొత్తానికి వదిలేసుకోవడం అయితే మా ఇంట్లో ఏం చేయరులే
అవును అయన అడగడం మర్చిపోయాను ఇప్పుడు మీ ఊర్లో బోనాల్ వస్తున్నాయి కదా అ ఎప్పాలు చేస్తున్నారా మరి
ఆ అంటే మా దగ్గర బోనాలు ఎక్కువ జరగదండి బట్ మాకు కొంచెం ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ దూరంలో జరుగుతది బట్ మేమంతా ప్పుడెళ్ళలేదు నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలే మరి మీరు
అంటే మీ ఊర్లో అస్సలు బోనాలనేది జరుపరా
పరండి
ఇది చాలా బాధాకరం అండి మా ఊళ్ళో యాక్చువల్ గా గత ఐదారు సంవత్సరల నుంచి చేత్తుర్రు గాని అంతమందికి కొన్ని సంవత్సరాల్లో బ్యాక్ ఒక నలభై యాభై సంవత్సరాలకి బ్యాక్ ఈ బోనల పండగ స్టార్టింగ్ ఎదో సం కీడు జరుగుతే తే అప్పటి నుంచి బంద్ చేసిర్రంట తర్వాతకి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ కంటిన్యూగా రన్ అయితుంది మళ్ళా
అంటే మరి మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేసిర్రు అంటే అప్పుడెప్పుడో ఆపేసిందని మళ్ళీ స్టార్ట్ చేయాలని ఎవరికనిపిచ్చింది
ది ఏం చేయ్యాలన్నా కొంచెం ఇక పెద్ద మనుషులు వచ్చి ధైర్యం చేయాలి కదా అండి ఆ కీడు జరిగింది ఏమన్నా చేస్తే ఏమన్నా అయితదా అని అట్నే అట్నే తరతరాలుగా చానా జనరేషన్స్ చానా టికెట్స్ అయిపోయింది బట్ మాకు ఒక సర్పంచ్ వచ్చినప్పుడు అతను అడిగిండు అతనితో పాటు పెద్దలు మా నాన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి చేద్దాం సరి ధైర్యం చేద్దాము అందరితో అందరు పక్క విలేజ్ వాళ్ళు చేసుకుంటారు మనకు గలీజ్ ఉంటదని స్టార్ట్ చేసిర్రు చాలా వండర్ఫు ఫుల్ అయ్నుండే
మ్ తర్వాత మరి అంత మంచిగా జరిగింది మళ్ళీ మనసు కీడు జరిగిందా మీరు స్టార్ట్ చేసిన తర్వాత
ఏం లేదండి అంతా బానే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే అంతా ఓకే
తే ఒక మంచి విషయమే జరిగిందన్నట్టుగ అది ఇగ వాళ్ళు స్టార్ట్ చేయడం వల్ల
ఇగ మంచి విషయమే అండి మంచి విషమే గనీ దాంతోపాటు మా ఊళ్లో జాతర్లు గుడా బా జరుగు తయి మా దగ్గర మల్లన్న జాతరా అని ఎల్లమ్మ జా తరా అని పోచమ్మ తల్లి జాతరా అని మళ్ళ ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మధ్య పెద్దమ్మ తల్లి టెంపుల్ గుడా కట్టడం స్టార్ట్ చేసింన్రు మరి మీ విలేజ్లో ఇవన్ని జరుగుతయా జాతర్లు అలాంటియి
ఆ అంటే జరుగుతయండి మెయిన్గా అయితే బిరాన జాతర బాగా చాలా పెద్దగ జరుగుతది. అది ఐదు సంవత్సరాలకొకర్ జరుప్తారు మీకది ఐడియా లేదనుకుంటా
ఆ అంతా ఐడియా లేదండి నాకైతే
అది ఐదు సంవత్సరాలకొక్సారి జరుగుతద్ చాలా పెద్దది జరుగుతదన్నట్టు బిరానా ఖాతా జెప్పడం ఆ చెట్ ఎక్కడం అవన్నీ ఇగ చాలా ఉంటయి లేండి.
అవున అవును ఇంకేంది ఇంకా మరి మీ దగ్గర మీ మీ మీరున్న ప్లేస్ల చూడదగ్గని మనం మంచిగ ఫేమస్ ప్లేసెస్ ఏమున్నయి చెప్పండి.
ఫేమస్ ప్లేసెస్ అంటే ఉంటయండి ఎవరి దగ్గరైనా ఉండేటియే పార్కులుంటయి ఆ లేక్పోతే ఇవి అభయారణ్యాలు ఉంటయి ఫ్యాక్టరీలు ఇగ కొన్ని కొన్ని ప్రదరీ జలపాతాలు లాంటివ్ ఉంటయి గదా అవుంటయి. ఎక్కువ నాక్ తెల్ జలపాతాలుంటయి అనుకుంట మా సైడ్
ఇదొకటి మీక్ అదృశ్యం మండి ప్రకృతికి ఇంకా చాలా కల్సి కల్సి ఉంటరు. మేం కొంచం సిటీకి దగ్గర ఉండం ద్వారా మాకు నదులు అనేటియి ఉండయి కొన్ని ఉన్ టయి కొన్ని ఏడుపాయల అని మా జాతర దగ్గర్లో జరుగుతది అది ఒక్కటె మాత్రమే మాక్ కొంచం అద్భుతంగా అనిపిస్తది రిమైనింగ్ అన్నీ తక్కువండి వాటర్ ఈ రిసోర్సెస్ ఉండయి. కొద్దిగ పట్నంకి దగ్గరుంటం అం తే తప్ప ఇగ కొంచెం మరి ప్రకృతికి మీరున్నంత దగ్గర మేం ఉండలేం.
అంటే మీ సైడ్ మొత్తానికే జలపాతాలు అభయారణ్యాలు ఇట్లాంటివ్ ఒక్కటి గుడా ఉండవ అసలు కన్పియవా లేకపోతే లేవా?
ఇగ జలపాతాలన్న, అభయారణ్యాలన్న మా దగ్గర కుంటలు గుడా సక్కగుండయండీ.
అయ్యో దేవుడ మీర్ మరీ అయితే ప్రకృతికి దూరంగా అంటే మరీ దూరంగా ఉన్నరండి కొంచం దూరమ అనుకున్న నేన్
అందుకే చెప్పిన కదండి మా సైడ్ చాలా మంది మా దగ్గర ఒక వంద పర్సెంట్ భూములుంటే అందులో తొంభై తొమ్మిది పర్సెంట్ భూముల్లో ఓన్లీ వర్షాకాలం మాత్రం పండిస్తరు ఎందుకం కంటే వర్షాకాలంలో వాటరు వస్తయి అంతో ఇంతో చెర్లు నిండుతయి. అదే ఈ రబీ సీజన్ వచ్చేసరి కి యాభై పర్సెంట్ వ్యవసాయం మొత్తం పడిపోతది మా సైడు ఎందుకంటే అంత నీళ్ళ కొరత ఉంటది మా సైడ్
మ్ మా సైడ్ అయితే ఆల్మోస్ట్ అందరూ రెండు పంటల్ చేస్తరు ఎందుకంటే వాటర్ ఎక్కువుంటయిగ కాబట్టి చెరువులు ఒకవేళ వర్షం పడక్పోయినా చెరువులుంటయి. ఈవెన్ ఇప్పుడు మాకు వర్షాల్ పడక్పోయినా గుడ మాక్ చెరువుల నుండి వాటర్ వస్తయి పంటల్ పండుతయి అంతే
మీకు పెద్ద గోదావరి నదుంది కదండి ఆ నది నుంచి మీకు చాలా వాటర్ సరిపోతయిలే
అంతేలేండి.
మాకు ఇసలాంటి నదులు ఉండయి ఏముండే సో మాకు కొంచెం ప్రాబ్లమ్ అయితది. ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినా రబ్బీ సీజన్. చంటనంగా కూడా
ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇవ్వలేరు కదా ఇటుసైడ్ వచ్చినప్పుడు యూసి వెళ్తే మీకు కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటది, ప్రకృతిని చూసినట్టు ఉంటది. మాకు కూడా మా సైడ్ కొంచెం టూరిజం డెవలప్ అయితది కదా
తప్పకుండా అండి అసలు జలపదాలు నేను దయ డైరెక్ట్ గా చూసిన ఆ సిచ్యువేషన్ దేన లైఫ్ మత్రం ఈ సారి కంపల్సరీగా మీ సైడ్ వచ్చినప్పుడు మనం కలిసి జలపదాలు చూద్దాం.
మ్ ఓకే అండి మరి. వచ్చినాంక మాట్లాడుకుంద
నెల ఉంటాం మరి
బాయ్